హలో
ఆ హాయ్ అండి ఏం చేస్తున్నారు
హాయండి ఏం లేదండి మీరేం చేస్తున్నారు
ఖాళీగానే కూర్చున్నాం మేము తన్నము మీరు తిన్నారా
ఆ తిన్నామండి, ఏం కర్రీ చేసారు?
పాలకూరు వండినా, మీరేం వండిన్రు?
మేము మటన్ చేసాం.
ఉహు వర్షం పడుతుందా అక్కడ?
ఆ
ఆ మబ్బు చేస్తుంది, నిన్న మొన్న లైట్ గా వర్షాలు పడుతున్నయి.
అవునా నైటు వచ్చినాయి గని చిన్న చిన్న చినుకులు వచ్చినయి కొద్దిసేప్ కు ఎమ్మటె వెళ్ళిపోయింది గని, నైట్ మాత్రం వెదర్ చాలా కూల్గుంది.
అవునిక్కడ గుడ వెదర్ కూల్ గానే ఉంటుంది మంచిగ గాలులు వస్తున్నాయి.
ఉమ్ ఇగ మేము ఇన్ని రోజులు సమ్మర్ అని బయట పడుకున్నం గని ఇగ, వర్షాలు స్టార్ట్ అయినా కాంచి లోపట్నే పడుకుంటున్నాం.
ఉమ్ అంతే ఇంకా వెదరు మారిపోయింది.
ఉమ్ అవును ఇక్కడ మొత్తం, అంటే ఎండలు కొడతాన్నాయి గని లైట్గా కొంచం.
ఆ మధ్యాహ్నం టైమ్ లో కొడుతున్నయి, సాయంత్రం కాంగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది మమ్ మ బ్బు చేయడము గాలీ రావడం.
ట మామూలుగా ఏథాస్థితిగా కూలయ్యే పోతాంది.
ఉమ్
ఇంకా అండి, పిల్లలు ఉన్నారా?
లేరు స్కూల్ కెళ్లిర్రు, మీ పిల్లలు ఏం చేస్తుర్రు?
మా పిల్లలు పెద్దోడు స్కూల్ కెళ్ళిండు, చిన్న బాబు పడుకున్నాడు. ఉమ్ ఆయన పడుకుంటెనే కొంచం ఆ లేదం డి యూ కేజీ ఇప్పుడు పెద్ద బాబు.
ఉమ్ మంచిగ చెప్తుర్రా స్టడీ?
ఇంకేడా ఇంకేం తీసుకోలే అతనికి బుక్స్ గిట్ల ఏం తీసుకోలే.
ఎందుకు?
ఇప్పుడే స్టార్ట్ కదా, సరే తీసుకుందాం లే చిన్నగా అన్నట్టు ఆగినం.
అవునా
ఉమ్ మీరు తీసుకున్నరా?
స్టార్ట్ చేసిర్రు అప్పుడే లెసన్స్ గుడా
సిలబస్ అప్పుడే స్టార్ట్ చేసిర్రా? ఇక్కడ ఇంకా ఇప్పుడిప్పుడే పోతారు పిల్లలంతా స్కూళ్ళకి.
ఆ అదేలే ఊర్ళ సైడ్ కొంచెం లేటుగానే పంపిస్తరు, ఎమ్మటేమ్మటే పంపరు.
ఆ నా అనేేషి మాస ఆహ ఇక్కడ ఇంకేం ఆ చెప్తలేర్ జస్ బు రబ్ తీసుకొని సారంట్ల
మాకు బుక్స్ తీసుకున్నాము ఇప్పుడు స్టేషనరీ తీసుకోవాలె, ఫీజు గుడ అడుగుతనే ఉన్నరు అప్పుడే.
అవునా ఇంకే అంత వరకు రాలేలే ఇంకా ఊర్ళ, విలేజ్లు కద ఇక్కడ మొత్తం.
ఆ
ఎంత బాబు ఫీజు?
ఇప్పుడైతే థర్టీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఇయర్ కి. మనం త్రీ టైమ్స్ కట్ టాలి ఆ ట్యూవెల్ హాటు ట్వెల్వ్ థౌసండ్ కట్టాలి.
ఉహూ బుక్స్ అవన్నీ మళ్ళీ సపరేట్ యూనిఫామ్ అవన్నీ
ఆ సపరేట్ ఇప్పుడు అన్నీ ఒక ఇరవై వేలు వస్తుంది ఇప్పుడు ఆయన స్కూల్ ఖర్చు బుక్స్ యూనిఫామ్ అన్ని కలుపుకొని
స్టార్టింగ్ లో ట్వంటీ వస్తాయి తర్వాత మళ్ళ టూవెల్వ్ ఇయాలి తర్వాత టూవెల్ ఇవాలి
అట్లా త్రీ టైమ్స్ ఇక ఇంకా మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చులు ఏమి ఉండవు వీలకి స్కూల్ల ఏం అడగరు
ఎగ్జామ్స్ గిట్లా అయినప్పుడు ఏం ఫీజ్ అడగరా ఇగ మళ్ళా
ఇంకేం అడగరు ఏటు తీసుకోవరు ఏం ప్రోగ్రామ్స్ ఇట్లా ఏం చేసినా కూడా మనీ ఇట్లా ఏం అడగారు ఇక
ఆ ఏమన్నా టూర్ కి ఇట్లా తీసుకెళ్ళరా
ఆహా వీళ్ళ స్కూల్ల్లో తీసుకెళ్లారు టూర్ కి ఎందుకో మరి తీసుకెళ్లరు
అవునా మా బాబు అ స్ట్ ఎ టూర్కి కన్న పక్కన జూ పార్క్ తీసుకెళ్ళారు
ఆహా
మా డిస్టిక్ లో జూ పార్క్ ఉంది అక్కడకు తీసుకెల్లిర్రు ఆ ఎంత తీసుకున్నారు మనీ ఒక్కరికి ఫోర్ హండ్రెడ్ అ ఏమో తీసుకున్నారు
హ ఇక్కడ ఇగ మాకు తీసుకెళ్లారు ఎక్స్ట్రా ఫీజులు ఏమయ్యారు ఏం లే డిజిటల్ క్లాసెస్ చూపిస్తారు అంతే ఇంకా
ఓ ఫోర్ హండ్రెడ్ ఏ మాకు పే చేసినాం వెళ్తా వెళ్తా చూస్తా అంటే బాబు సరేలే అని పంపించినాం
పంపియాలె చూస్తుంటే బయట తిరుగుతుంటే కూడా తెలుస్తయి వాళ్ళకు
వాళ్ళ డాడి కూడా పంపిద్దాం లే చూస్తా అంటాడు కదా సరే చూద్దాం ట్రై చేద్దాం మనం కూడా వానికి కూడా అన్ని తెలివాలే కదా అనేసి సరే తోలుదాం అని తోలినం తోలిందుకు మంచిగానే అన్ని చూసి వచ్చినట్టునడు ఇంటికి వచ్చినక చెప్ తాండు ఈ రోజు అవి చూసినా ఇవి చూసినా అని
అదే వాళ్ళకు కొంచెం మెమోరీ బాగా పెరుగుతది
ఆ అదే ఎప్పుడు చదువు చదువు ఇల్లు ఇల్లు అనే ఉంచొద్దు కద వాళ్ళకి కూడా కొంచెం చెప్పాలే
తెలియజేయాలి బయట తిప్పాలి బయట నాలెడ్జీ బాగా అవసరం ఈ రోజుల పిల్లలకి
ఆ మెయిన్ బతకాల అంటే బయట నాలెర్జీ ఉండాలి ప్లస్ మాట్లాడేంత ధైర్యం ఉండాలి
ఆ
అ
స్నాక్స్ ఏం పెడతావు స్నాక్స్ టిఫిని
స్నాక్స్ డైలీ ఒక రోజు బిస్కెట్స్ పెడతా ఒక రోజు ఒడియాలు పెడతా ఒక రోజు ఇంట్లోనే ఉన్న ఏమైన స్నాక్స్ అప్పడాలు అవి చేస్తా ఆ వేడితేగ లంచచ్చేసి ఒకరోజు పులిహోరా ఒకరోజు పెరుగన్నం వెజిటేబుల్స్ రైస్ అని ఎగ్ అట్లా పెడతా
ఏ ఈ రోజు కిచిడి చేసి పెట్టినా క్యారెట్ కిచిడి అట్లా చేస్తా నేను కూడా కిచిడి టమాట రైస్ క్యారెట్ రైసు
అదే టిఫిన్ గిట్ల చేశిత్తే మార్నింగ్ తినిపిచ్చితోలుతగని ఆఫ్టర్నూన్ వరకు అని పెట్టాను ఆఫ్టర్నూన్ వర
ఆహా ఏడ తినడు మార్నింగు మార్నింగ్ పాలు తాగి పోతాడు టిఫిన్ స్కూల్కే ఆ
ఆహా మల్లరే నేను పొద్దున వీనైతే కొంచం లే ఎయిట్ థర్టీ ఆహా ఎయిట్ థర్టీకి అట్ల తోల్తారు కదా ఆ టిఫిన్ జేసినంకనే కెళ్తారు ఇగ స్నాక్స్ కింద ఏదో ఒకటి పెడతా మురుకులు అవి ఇవి
ఉమ్ తినడినా ఏం తినడు కాబట్టి వేస్ట్ చేదా ఎనిమిదిటి లేత్తడు
ఉహు
ఎనిమింటి లేసి ఎనిమిదిన్నర లోపు రెడి చేస్త పాలు తాగుతాడు వెళ్ళిపోతాడు స్కూల్ ల టెన్కి టిఫిన్ బెడ్ టిఫిన్ తింటడిగా ట్వెల్వ్ థర్టీకి లంచ్ టైమ్ దోశ అన్నా ఇడ్లీ అన్నా బ్యాంబినో అట్లా ఫ్రూట్స్ వేడుత అట్లా ఏమైనా ఇంకా దోశ తింటడు
స్నాక్స్ ఎక్కువ దోశనా మా బాబు కూడా అండి దోశ చట్నీ మెయిన్ చట్ చట్నీ కావాలి చట్నీ ఎక్కువ ఉండాలే
చట్నీ లేకపోతే దోశలే తినరు అంతే పల్లి చట్నీ మళ్ళ వైట్ చట్నీయే ఉండాలి
ఆ పల్లీ చట్నీ కాలే రెడ్ ఉండద్దు అల్ల
అదే ఓన్లీ వైట్ చట్నీ
ఆమ్
చట్నీ చే
ఈ మధ్యలా ఇం కా మా ఆయన వచ్చేసి ఎక్కువ ఏమంటారు పెసరట్లు ఆ దోషాలేయ్ అని చెప్తున్నాడు పెసరట్లేయి అని
మంచిది పెసరట్టు ఎ తింటాడు మా ఐషూ కూడా బా తింటడు
హెల్త్ కూడా చాలా మంచిది నా నేను కొనుక్కొచ్చుడే ఆ సూపర్ మార్కెట్ కేల్లి కేజీ టూ కేజిస్ అట్లతేస్తా
అదే ఊర్లల ఉంటే ఎవరైనా మనం చేరబోతే పంపితరు
అయన ఊర్లల కూడా ఇయ్యడం లేదు అప్పుడు అంటే ఇచ్చిరుగానిప్పుడు ఎక్కువైనా అని ఊర్లల్ల కూడా ఏయడ లేదు
మా అత్త పోయినా సంవత్సరం పంపించింది బానే ఆ పెసలు పంపి చ్చింది బానే బానే ఎసుకోని తిన్నం మేము కూడా
ఉ హ పెసరట్లు అవును అప్ ఈ ఇయర్ ఇగ వర్షాలు పడ్డప్పుడు ఆ ఆ ఇప్పుడు ఎస్తారు ఓర న్న రమ్మంటే పోయినా బెటరే
అదే మనకు మంచిగా మిగులుతయి
అప్పేసలు మిగిలిన టిఫిన్ యజ్ అయితాయి ఇప్పుడు మనం బయట కొనుకోస్తే త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అయిత లేవా
ఆ అయితున్నయి
గాదనుకొనిపోవలే తెచ్చుకున్నాం అనుకో ఒక రోజు పోయిన అనుకో ఆ పేసర్లు ఎన్ని స్తాయి సరే అ పైసల్ ఇయ్యకున్నా అప్పుడు అమ్మాయితే ట్వెల్వ్ కోలో చేసింది పోయి ఏమి త్రీ డేస్ ఏమో పోయిందంట
అమ్మో మంచినే చేసింది
ఆ త్రీ డేస్ ఏమో పోయింది పన్నెండు కిలోలు అయినాయి అని చెప్పింది పప్పు చేసింది అమ్మ అంత మరి ఉన్నదో అయిపోయింది తెల్వదు
హు ఇంక
ఇప్పుడు పల్లికాయ కూడా చేసింది పల్లికాయ అయితే మొత్తం నాకే పెట్టింది నేనే తీసుకోచ్చిన ఇంకా ఉంది కొంచెం తీసుకవో అన్నది ఈ సారి కూడా
ఉ తింటారు కదా ఏంచి పెట్నా తింటారు పిల్లలు మా యేషు కూడా బాగా తింటాడు పల్లీలు ఏయించి పెడితే
పల్లీలు మా ఒళ్ళకు నూకుడు పోవ్
ఉహు
మా ఓళ్ళకి ఏం తినాలన్న దుఃఖమే వస్తది ఒక బువ్వ బువ్వ దాప్ ఓన్లీ ఒక బువ్వ ఒకటి తింటారు పల్లీలు మనం ఏమంటరుక్మాల ఏసినా తినడు పులిహోరలు ఏసినా తినడు
మంచోడే
ఆ పల్లెలన్నీ తీసి ఉత్త రైస్ పెడితే తింటాడు
ఉహు
ఒక ఆనియన్స్ రావద్దు ఆయన పంటికి కింద ఏది నలగోద్దు ఉత్తా అన్నమే ఉండాలి
స్కూల్లా ఎట్ట తింటాండో మరి తమ్ముడు
ఇప్పుడు స్కూల్ స్టార్టింగ్లా తినలేదండి ఇన్ని రోజులు ఇంటికాడుంటే నేన్ అలవాటు అయినగా తనిపించుడు
ఊ
స్టార్టింగ్ లా తింటలేడంటా టూ డేస్ మేడం తినిపించిందటా
ఉహు హు
డాడీ కీ చెప్పింది అయితే నువ్ అసల్ అన్నం తిపియొద్దు వాడికి వాడే తినాలే నువ్ తినిపిస్తే స్కూల్ లా తింటాడట అల్లా మే మేడం రోజు నాకు చెప్తన్న అంటాండు
అయ్యమ్మలు తినిపిస్తారు ఏం చెత్తారు
వాళ్ మే వీళ్ళకి ఇద్దరు ఇద్దరు టీచర్స్ ఉంటారు క్లాస్ కి
ఉ
టీచర్ వాళ్ళే తినిపిస్తుంరటా ఆయమ్మ వాళ్ళు నర్సరీపిల్లలకి తిన్పిచ్చుడే సరిపోతుంది కదా ఆ వీళ్ళ దానికెమోస్తారు వారు వీళ్ళ క్లాస్ టీచర్ వాళ్ళు తినని వాళ్ళుంటారు కా పిల్లలు వాళ్ళకి తినిపిస్తారు అంట ఇగ తినేటోళ్ళు చాలా మందే ఉంటారులే గానీ
అదే ఇప్పుడు యుగేజ్ అంటే చాలా మంది పిల్లలు తింటారు
సైలెంట్గా ఉంటాడు మేడం ఇంటి దగ్గర కూడా ఇంతేనా అనేసి అడుగుతంది అల్లా మేడం నేన్ పోతే స్కూల్కి తీసుకొద్దాం అనేల్లిన మొన్న
ఒక స్కూల్లనే అట్టేమో
ఆ స్కూల్లనే సైలెంట్ గానే ఉంటాడు, వైలెంట్ గానే ఉంటాడు ఏమన్నా జదువుతాండ మేడం, అంటే ఆ చదుతాండు గాని, కొంచెం ప్రాక్టీస్ జేపిపోయండి మేడమ్ ఇంటి దగ్గర మీరు అంటే స్పీడ్, స్పీడ్ గా ఓస్తలే లేదు, చ రాయనికి ఓస్తలేదు అనేసి అంటుంది. సరే లెండి మేడమ్, రాపిస్తా లెండి అన్న.
ఉమ్ సరే, సరే బాయ్.
నెక్స్ట్ నేన్ జెత్తా.
ఆ